అ
హలో బాగున్నారా ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేలేదు కాాలీగా ఉన్నాను మీరు
అంతే రీలు చూసుకుంటా ఉన్నాం
చెప్
తిన్నారా
హలో తిన్నారా
నేన్ తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నం ఏం తిన్నారు
కలర్ రైస్
ఆ మీ పిజిలో ఫుడు బా చేస్తారా
బాగ చేస్తారు ఇప్పుడు అంటే అన్ని రైస్ ఐటమ్స్ చేస్తున్నారు ముందు టిఫిన్స్ చేసేవారు హలో
ఆ అదే గ్యాస్ షార్టేజు వల్ల ఏమో గదా
ఇడ్లీ పూరి దోశ అవన్నీ చేసేవాళ్ళు
ఆ
ఇప్పుడు చెయట్లేదు అన్ని రైస్ ఐటెమ్స్ ఉప్మా పొంగల్ ఇవి చేస్తున్నారు
మా పిజీ లో అయితే పెడుతున్నారు ఇంకా ఈరోజు పూరీ పెట్నరు మాకి
హ్మ్మ్
ఇక కొన్ని రోజులు పోతే మాకు రైస్ ఐటమ్ పొంగలు ఉప్మా అవే చేస్తా ఇంకా మాకు కూడా ఎందుకు మనకి ఇండియాలో తగిపోయినా అని వరల్డ్ వార్ త్రీ జరగడం వల్ల అన్నారు కదా అది ఎందుకు ఏంటి ఏం జరుగుతానని తెలుసా
అక్కడ ఇరాన్ కి ఇజ్రాయల్ కి అక్కడ జరుగుతాంది కదా యుద్ధం
ఆ
అంటే మనకి అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితా ఉంటాయి గ్యాసెస్
ఇరాన్ నుంచి
ఆ ఇరాన్ నుంచో ఎక్కడి నుంచో తెలీదు ఆ ఇరాన్ నుంచి అనుకుంటా అక్కడ నుంచి అంటే సప్లై రావాలి కదా ఆ వార్ వల్ల మనకి రావట్లేదు
హ్మ్ అంటే ఆయిల్ అక్కడ ఆయిల్ కూడా అక్కడే ప్రొడ్యూస్ అవుతుందంట కదా ఆయిల్ గ్యాస్
ఫజు లాగా అంతా అక్కడే
ఆ
ఇప్పుడు అది కూడా షార్టేజ్ వస్తుందంట కదా
పెట్రోల్ డీజిలా
హ్మ్
అయితే చూ చూస్తున్నాము ఇంకా అది పెట్రోల్ డీజిల్ ఇంకా తెలియదు
అంటే ఫ్యూచర్ లో వస్తుందేమో అని అంటూ ఉన్నారు
ఆ ఇప్పుడు ఎంతైనా వాళ్ళ రెండు కంట్రీస్ లో అట్లా జరుగుతాంది అనేసి మనకి సప్లై చేయడం అది కరెక్ట్ కాదు కదా అంటే వాళ్ళు యుద్ధం చేస్త అంటే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్
అవును
ఎందో రీజన్ ఉంది మా ఫ్రెండ్ అంటే అవి ఎందుకు గొడవ పడుత వస్తున్నాయి అనేసి మా ఫ్రెండ్ అప్పుడు చెప్పింది అంటే ఆ అంతగా ఏం తెలీదు కొద్ది కొందిగా తెలుసు అంతే అది ఇరాన్ లో అంటే ఒకరు పెద్ద వా మనుషులు ఉంటారు కదా వాళ్ళు పెద్ద మత పెద్ద అని
ఆ
వాళ్ళలో ఒకరు అమెరికా అమెరికాకి ఆ అని ఏమంటారు కానీ ఏందో వాళ్ళు పోయినారంట ఇరాన్కో ఇజ్రాయిల్ కు ఆలా పోయంటే ఏంటే అంటే వీళ్ళు ఇరాన్ వాళ్ళు ముందు నుంచే ఆ కొన్ని కంట్రీస్ కి తెలియకుండా పవర్ఫుల్ వెపన్స్ తయారు చేశానుదంట
ఆహా
తెలియకుండానే వేరే వాళ్ళ కంట్రీస్ కి ఇప్పుడు వాళ్ళ కంట్రీస్ కి అది తెలిసి అంటే అమెరికాలో ఇజ్రాయిల్ లో ఆ మత పెద్ద ఇరాన్ నుంచి వెళ్ళన్నారు కదా కదా
అవును
ఆ వాళ్ళని చంపేశారంట
ఇరాన్ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు చంపే
ఇరాన్ నుంచి మత పెద్ద వేరే కంట్రీకి అంటే అక్కడ అంతా రాజకీయం అంతా వాళ్ళు చూసుకుంటారు కదా ఆ మత పెద్దని చంపేసినారంట ఇరాన్ వాళ్ళ మత పెద్దని
ఆహ
అందుకే ఎందుకు చంపేసినారు అనేసి ఇంకా అంటే వీళ్ళు పవర్ఫుల్ మబన్స్ తయారు చేస్తున్నారు అనేసి అదొకటి మళ్ళీ ఆ ఇరాన్ లో పెద్ద పెద్ద మనిషిని వేరే కంట్రీ వాళ్ళు చంపేసిన అనేసి అట్లా వార్ జరుగుతందన్నమాట ఆ అమ్మో ఫ్రెండ్ చెప్పింది ఎట్లా ఆ నాకు కూడా కంప్లీట్ గా అయిం తెలీదు జస్ట్ కొంచెం తెలుసు అంతే హహ మా ఫ్రెండ్ యూట్యూబ్ లో చూస్తా ఉంటుంది ఎప్పుడు ఆ అట్లా చూసి చెప్పింది ఆ రోజు ఇంకేంటండి విశేషాలు అంటే మీ ఫ్రెండ్స్ ఏంటండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఖాళీగా ఉన్నాము మనళకి రీల్స్ చూసుకుంటా ఉన్నా
అవునా మీరు ట్రిప్ క ఏమన్నా వెళ్ళారా ఇప్పుడున్న మీ ఫ్రెండ్స్ తో
చాలా రోజులు అయింది
ఆహ
కాణిపాకం అన్నా కానీపాకం
ఆహ
అందుకు ముందు తిరుపతి వెళ్ళము
ఫ్రెండ్స్ తో బాగుంటుంది కదా ట్రిప్ క వెళ్తే
కాణిపాకం అంటే మేము ఓ వన్ డే లోనే పొద్దున్న వెళ్ళాము మళ్ళీ నై ఈవినింగ్ కల్లా వచ్చేసాము
ఆహ
మీ తిన ప ద వాలి అందులో ఫీ దర్శనం కదా
అవును కా దేవుడికి స్్రీ దర్శనం ఒకటి ఆ స్పెషల్ దర్శనం ఒకటి అట్లా ఉంటాయి కదా అ అంటే ఇప్పుడు మనం దేవుడికి చూసే పోతాము అ దేవుడి దృష్టిలో ఎవరైనా ఒకటే కదా
ఆ కానీ అంటే కొంచెం
ఆహ
దగ్గరగా చూడాలని తొందరగా చూడాలని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టారు వాళ్ళు
ఆ అయినా అట్లా పెట్టిండకూడదువ అందరూ సేమే కదా
అలాగ దృష్టిలో అందరూ ఒకటే ఆ ఇ అంతే మన బిహేవియర్ బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మంచిోళ చెడ వాళ్ళ అని చెప్తారు అంతేగాని అంతకు మించి ఏం లేదు
ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు ట్రిప్
ఏ వెళ్ళాల కుంటడా ఉన్నాము కానీం కుదరట్లేదు
మాది కూడా సేమ్ సచువేషన్ అరుణాచలంకి వెళ్ళామని ప్లాన్ చేస్తున్నామా అది ఎప్పుడు అవుతుందో అవుతుంది
మీకు ఫ్రెండ్స్ తో ఉండడం ఇష్టమా ఫ్యామిలీతోనా
రెండు ఇష్టమే కానీ ఫ్యామిలీస్ తో తక్కువ వెళ్ళింది ఫ్రెండ్స్ తోనే ఎక్కువ వెళ్నాము ముందు స్కూల్ లో ఉన్నప్పుడు అయితే అంటే సార్ వాళ్ళు పిల్చుకొని పోయినారు అందరినీ ఇక్కడ చెన్నై ఇంకోకటి కర్ణాటక సైడ్ మురడేశ్వరం
ఊ
బీచ్కి పోయినా మళ్ళా అప్పుడు బాగుంది అంటే బీచ్ లో పలి వరకు పోనాము మేము
చాల బాగుంటది
అవును
సన్సేటప్పుడు మళ్ళ వెళ్తే
ఆ సన్సెట్ అప్పుడు ఇంకా బాగుంటుంది మీరు వెేళ్ళారా బీచ్ కి
స్కూల్లో ఉన్నప్పుడే పెద్దగా గుర్తు లేదు టెన్త్ క్లాస్ వాళ్ళంతా వెళ్ళింటిమి స్కూల్ లో
ఇంకా మేము ఇంకా పాండిచ్చేరికి వెళ్దాం అనుకుంటాను బీచ్ ఉంది కదా ఎప్పుడు కుదురుతాయో చూడాలి ఆ అరుణాచలం నుంచి ఇంకా దగ్గరే కదా ఎందుకని చూడాలి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఇంకా ప్లాన్ చేయాలి
ఒకసారి అతే మెమోరీస్
ఆ ఆ బాగుంటుంది ఫ్రెండ్స్ తో వెళ్తే మళ్ళీ అయిపోయినాక అంతా వె ఆ ఏడేడో ఉంటాం అందరము ఇంకా వీలు పడినా కూడా రాలేము ఇప్పుడు
ఇప్పుడే కుదరలేదంటే అప్పుడు ఎట్లా కుదురుతుంది
ఆ అదే ఇప్పుడైతే అందరు కలిసి ఇక్కడే ఉన్నాము ఇప్పుడే పోలేకపోతున్నాము అప్పుడైతే ఇంకా అందరు యాడ యాడో ఉంటారు అప్పుడు అసలు అవ్వదు ఇంకాప్పుడు సరే అండి
సరే
ఊ బాయ్
ఊ బాయ్